హలో హలో నా నమస్కారం అండి
ఆ చెప్పండి
ఉమ్ అండి ఇప్పుడు మన ఫ్రీ ఫైర్ అన్నగా పబ్జి ఉంటాయి కదండి ఈ గేమ్స్
ఆ అవునండి ఆ
వీటికి మన మనుషులు ఎందుకండి ఎక్కువ అలవాటు అయితారు
దాంట్లో వైలెన్స్ ఉంటది కదం
వైలెన్స్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ వైలెన్స్ ఉంటదండి దాంట్లో అది ఒక గేమేగా అండి
చంపుకోడాలు ఉంటాయి కదండి ఏదైనా
చదువుకొ ఎంత సంపుకోటాలు ఉన్నగాని ఒక గేమ్‌ని మరి ఇంత ఎడిక్ట్ అయ్యేలాగా ఆడాలండి మరి దాన్ని
అవునండి అలా అలవాటు అయిపోద్దండి అది
అలా ఆడితే ఏమొస్తుందండి అసలుకి ఒక మనుషులకి
ఏమోండి అందరు ఆడతారు కదా
స ట్యాబ్ బ్రష్ లేదా అట్లంటారా అండి ఒకళా ఆ ఆ గేమ్ ప్లేస్‌లో చదువుకోవాలంటే ఎలాంటి తీసుకుంటే మంచిదండి
అడకుడదండి చదువుకోవాలండి
అదే అండి చదువుకోవాలిగా అదే ఎలా
టే ఎలాంటి
కారణాల్
కారణాలు తీసుకుంటే మంచిదని అనుకుంటున్నాడు ఏమో అండి గేమ్స్ చదువుకునేటప్పుడు ఆడకూడదు కదండి
అంటే ఇప్పుడు బాగా యూత్ మొత్తం ఇట్లా గేమ్స్‌ కే బాగా అలవాటు పడ్డారు కదండి దానివల్ల చదవలేకపోతున్నారు నైట్ రోజు స్లీప్ సక్కగా ఉండట్లేదు అందుకనే ఇలాంటివి జ ఉమ్మ్ చెప్పండి
అని గేమ్స్ ఆడుతా ఉంటారండి అంతా
మ్మ్ఉమ్మ్ మీకు సముద్రం అంటే ఇష్టమేనండి
అవునా ఇష్టమేనండి స్నానం చేస్తారు కదా ఎళ్ళి
ఆ అందుకేనే ఇష్టమండి అసలు ఇంక ఎందుకు ఇష్టం స సముద్రం అనేది
సముద్రం ఇష్టమేనండి అంటే బాగుంటది కదండి సన్ రైజ్ సన్సెట్ చూస్తా కాండి
అంటే దానికొక్క దానికే బాగుంటదండి మన ఊర్లో చె చెరువులో కూడా సన్ సెట్ బాగుం కదండి మరి మాట్లాడితే ఎందుకు బాగోదండి అచ్చ మీరే ఎప్పుడైనా వెళ్ళారండి ఎక్కడైనా బీచెస్ ఇట్లా సంథింగ్ అంతగా గుర్తు లేదండి మాకి ఫ్యూచర్‌లో మీ ప్లానింగ్స్ ఏందండి
ఫీచర్ ఏముంది జాబ్ తెచ్చుకోవాలండి
ఆ అదే ఈజాబ్ పుచ్చుకోవాలంటే ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా లంచ్ పోవాలి ఎలా బిహేవ్ చేయాలని అలా ఉంటదండి అదే కొన్ని మీరు చెప్పండి అండి ఎలా ఉంటే మంచిది ఎలా చేస్తే మంచిగా అని
అయ్యేందుకండి ఇప్పుడు మనం
ముందు నువ్ వైఫై చేసి మాట్లాడరా
చదువుకోవాలండి ఫస్ట్ మంచిగా చదువుకోవాలండి
అంటే అదే అండి ఎలా చదువుకోవాలి ఎలా ఇవన్ని ఇంప్లిమెంట్ చేసుకోలేద చెప్పండి
ఫస్ట్ చదువుకోవాలండి తర్వాత ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వాలి
ఆంటీ
ఇంటర్వ్యూ లో ఎలా ఎలా క్వచ్చన్స్ అడుగుతారు ఎలా చెప్తాము అన్ని తెలుసుకోవాలి క్వశ్చన్స్
అచ్చా
ప్రోగ్రామ్స్త దానిచుస్తే దాంట్లో ఉన్న క్వసన్స్ అన్నీ తెలుసుకుని
ఆ
ప్రిపేర్ ఆవల ఫస్ట్ రెజ్యూమ్ అన్నీ ప్రిపేర్ చేసుకుని మీ టాలెంట్స్ అన్ని దాంట్లో చూపిచ్చెయ్
హ్మ్ అలా చేస్తే మంచిదని మీరు అనుకుంటున్నార అండి స్ హ్మ్ మీకు ఏ అంటే ఇష్టం అండి మిషన్ లెర్నింగ్ అంటే ఇష్టమా అండి డిఎస్ అంటే ఇష్టంమా అండి అదె డీప్ లేర్నింగు
మిషన్ లేర్నింగ్ అండి
అండీ అంటే మీకీ మిషన్ లేర్నింగ్ యే ఎందుకిష్టం అండి మీకే అండి
మిషన్ లేర్నింగ్ అంటే మామూలుగా అన్ని తెలుస్తాయి కదండి
అంటే ఏం తెలుస్తాయండి మిషన్ లేర్నింగ్ ఎం ఉంటాయి చెప్పండి కొంచెం
అన్నింటి గురించి తెలుస్తాది కదండి మెషన్లర్నింగ్ అంటే అందుకండి
అంటే అన్నిటి గురించి అంటే దాంట్లో కొన్ని రియల్ లైఫ్లు చెప్పన్నారు
ఏంటిదండి
దాని గురించి రియల్ లైఫ్ యూస్ ని కొంచెం చెప్పండి అనీ
రియల్ లైఫ్ ఫీజులు ఏమున్నాయండి అంటే మొబైల్స్ గురించి కానీ ఏదైనా కంప్యూటర్
మొబైల్స్ లో మిషన్ లెర్నింగ్ ఎందుకొస్తాయండి
మెషనే కదండి మొబైల్ గూడ
మరి డీప్ డీప్ లెర్నింగ్ ఎందుకు ఇష్టం లేదండి
డీప్ లెర్నింగ్ అంటే దాంట్లో ఏమేం పాయింట్స్ ఉంటాయి ఇవి అన్నీ తెలుసుకోవాలి కదా అండి
ఆ మరి ఏ ఎందుకు ఇష్టం లేదండి మరి ఏ చాలా మన వరల్డ్‌ది అనేది ఫాస్ట్‌గా తిరిగి తీసుకెళ్తాం మరి ఇగ అది మీకు ఇష్టం ఉండదండి
ఏఐ ఉందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా
అదే అండి అది అంటే ఎందుకు ఇష్టం ఉండదండి మరి నీకు మరి ఏఐ వల్లనే కదండి ఇప్పుడు మన ఎందుకంటే అది వాడితే ఏమయిద్దండి
అది మాడితే మనం ఇంకా పని చేయక్కర్లేదు కదా అండి
అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఏఐ ఉంటే జాబ్స్ రావు
ఆ ఆ ఏఐ ఉంది కదా అని అన్నీ ఏఐని అడుగుతున్నారు కదా వీళ్ళే నేర్చుకోవట్లేదు కదా
కానీ బయట ప్రపంచం ఏమంటుందంటే ఏఐ వాళ్ళనే చాలా జాబ్స్ వస్తాయని అని బయట ప్రపంచం అని అం టుందండి కానీ మీరేమో దానికి వ్యతిరేకంగా మాట్లాడు తున్నారు మరి
ఏఐ ఆన్సర్ ఇస్తుంది కదా అని ఏఐనే అడుగుతున్నారు అన్ని మరి ఈళ్ళకి ఏమొచ్చు అన్ని ఏఐకే కదా వచ్చేది ఎవరికి ఉండాలి అప్పుడు జాబు
ఏమో అండి అంటే మీరు కరెక్టుగా చెప్పట్లే అండి నాకి పర్టిక్యులర్ రీ రీజన్ చెప్పట్లేదు
రీజన్ ఏముందండి అన్నీ ఏఐని అడిగేటప్పుడు ఇంక అ ఏఐకే ఇచ్చేయచ్చు కదా జాబు అంటున్నా
అని వద్దంటున్నారండీ ఇంక అంటే ఏ ఎక్కువ జాబ్స్ రావని అంటున్నారు మీరు
ఆ
చ్చా ఇంత సో సోషల్ మీడియాలో ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ ఏందండి అరే అన్ని కొట్టానురా నేను అంటే మీరు సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చెయ్యరాండి
యూస్ చేయనం
ఎందుకండి మెయిన్ ఫోకసు స్ట స్ట స్టడీ మీదనే
స్టడీ మీదండి ఆ అవునండి స్టడీస్ ఎక్కువ
ఆ ఎందుకండి స్టడీస్ అంటే అంతిష్టం మీకు
స్టడీ అంటే మ జాబ్ చేయాలి కదండి జాబ్ చేయాలి
అవున్లేండి ఇంకా చెప్పండండి
అంతే అండి
హలో అంటే అంటే నేను దాని వల్ల ఇంకో జాబ్ వస్తాయి అంటే పో పోతయండి చిన్న చిన్న జాబ్స్ వె తయండి ఇప్పుడు డేటా ఎంట్రీ చేసేయి యన్ని చిన్నది ఉంటది కదండీ ఒక టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండు ఇప్పుడు ఎలా ఇప్పుడు ఇప్పుడు ఇపు రోడ్డు మీద రోడ్ ట్యాక్స్ ఇప్పుడు ఉండదండి ఇద్దరిద్దరూ. మనము నే నేషనల్ హైవే గంటకు ఇంతకుముందుఅంటే మ్యాన్యువల్గు. చెరుకు మొత్తం ఏతోనే గంటలే జాబ్స్ అయితే వెళ్తయండి. పెద్ద అయితే ఒక మనిషిలేంది ఏ జాబు రాదండి.
అవునండి.
కనీ ఏ వన్న జాబ్స్ పోతయి గని. చిన్నయెపోతయండి పెద్దఅయితే పోవండి.
ఆ అదే అండి.
అని నేననుకుంటానండి. కనీ మీ మీ దిస్. అంతే గని పో పో మీ దిస్ట్ లో పోతనని మీరనుకుంటున్నారు అంతేనండి. అదిమనమె.
అవునండి అంటే మరి కొంతమంది జాబులు పోత్న్నాయి గదండి.
అవుచ్చా అంతేలేండి మీ దుస్తులో. వేట పపల కరెక్ట్ దొరికింది.
ఆ.
చెప్పండి మార్నింగ్ సార్.
ఇంకేమున్నాయండి.
అ
మీరేళ్ళారండి బీచ్ కి.
ఇంచెస్ కి వెళ్తాండి మేము చాలా మంది లో నేచర్ ను చాలా ఎక్స్ప్లోర్ చేస్తాం మేము. చాలా బీచెస్ కెల్తా చాలా. ఫ ఫారెస్ట్ కెళ్ళి అన్నీ. అవునండి అంటే నిన్న రీసెంట్గా ఈ. రీసెంట్గా డేస్ లో ముంబై లో గుడా. మనం చెత్త పడేస్తా ఉంటే మొత్తం తీసుకొచ్చి ఒడ్డుకేసిన. అవి చూసారండవి. మరింకేంది పంపద్ద. చాలా చెత్త అనేది ముందుకోచ్చేసిందండి.
ఆ.
ఎందుకనండి ఇట్లా అ అంటే మనం మన అవసరానికి. మనా. కల్చర్ ని మనం పాడు జేసుకుంటున్నాం గదండి.
అవునండి.
ఇప్పుడు చెట్లను కొట్టేసి ఇల్లని తెచుకుంటాన్నాం రోడ్లు ఎస్తాన్నాం. పైకెళ్ళి వాడికిచ్చేయ్ ఏసి మని మమెంట్ అవుతది. రాసన్ ఫ్రీ రోజు రోజ్. రోజు రోజుకి మనుషులు గుడా స్పర్థం ఏసుకుంటారుకదండీ. అందర్ అట్లనే. ఎందుకండి ఇలా తయారయితార్రు మాక్ మాసమేయ్యరా అండి ఇప్పు. అస్లీ ఈ జనరేషన్లో మమనిషిలో మానవత్వం ఉందాండి.
లేదండి.
లేదాఅండి.
లేదన్.
ఎందుకండి ఇప్పుడు నే ఎందుకు లే ఇలాంటి రిశాల్లోలేదు అవూనండి మంట అందుకని తిసుకొండి లే అని అంటున్నార అండి మీరు
అంతెనం
నిన్ను లోకంలో మంచిగా అంత విలు విలువైనదెందండి చ చదువా అండి రేస్మెటాఅండి
ఏంటి దండి
ఈ లోకంలో అత్యంతమైన అంటే ఫస్ట్ ఆ రెస్పెక్ట్ ఇచ్చే చదువా మనియ అండి
మనీ చేస్తారండి ఇప్పుడు
ఎందుకండీ మనికే ఎందుకిస్తారండీ
ఇంతే అండి ఇప్పుడు మనీ ఎవరికుంటే ఆళ్ళకే ఇస్తారండి విలువ
ఇంటి పక్కలు కానీ మనీ ఉన్నప్ కొన్ని చోట్ల రెస్పెక్ట్ ఉండదు కదండి అంటే వీడికి మనీ ఉందని పొగరని అట్ల అనుకుంటారు అదే చదువుతొ మని ఉంటే అది ఒక ఒకటి ఇది ఒకస్థాయికేదిగాడని
ఆ
కొంతమందిని అనుకుంట్రుగండి
అనుకుంటారండి
కానీ ఓన్లీ మని ఉన్ అదే అండి చదుకోని మనీ నుకొని అట్లా కొంచెం చదువుకొని దాని మీద మనీ మీద ఫోకస్ చేసినా బాగుంటదని నా అభిప్రాయం అండి